హలో
హలో హాయ్ అండి
హలో
హలో హాయ్ అండి విన్పిస్తుందా అండి?
హలో
హలో హాయ్ అండి ఆ బాగున్నాం మీరు బాగున్నారండి?
ఆ విన్పిస్తుందా అండి వాయిసు?
విన్పిస్తుందండి
ఆ ఏం చేస్తున్నరండి?
టివి చూస్తున్నా అండి
టీవీ చూస్తున్నరా? ఇంకా పిల్లలు కాలేజీ కెల్లిరండి?
వెల్లారండి ఒవరు వెల్లారు ఇప్పుడు వెల్లలేరండి.
అవునా తిన్నరా అండి?
చెప్పండి
తిన్నర అండి?
తినలేదండి ఇంక తినాలి.
ఆ అయ్యో ఇంక తినలేదెందండి లేట్ అయింది త్రీ థర్టీ అయితుంది.
అవునండి లేట్ అయింది
ఉమ్ ఉమ్ ఆ
మీరెం చేస్తున్నారండి?
మేమా అండి తినేసినము, టీవీ చూస్తున్నామండి ఉమ్
ఏం కూర చేశారు మీరు?
మేమా తోటకూర టమాటా చేసామండి.
ఆ
మీరెం కర్రీ చేసిరండి?
నేను ఎగ్ టమాటా చేసుకున్నామండి
ఉహు ఇంకా
బ్లాంక్
ఇంగ చెప్పండి ఈ మధ్యలో ఎక్కడికెళ్లిరండి, ఈ మధ్యలో? మధ్యలో ఎక్కడికన్నా ప్లేసెస్ కెళ్ళిర్రా అండి?
ఆ వెళ్ళామండి.
ఎక్కడికి ఎళ్ళారండి ప్లేసెస్ కి?
భద్రాచలం వెళ్ళామండి.
భద్రాచలమా? చాలా బాగుంటదండి ఆ ప్లేస్ భద్రాచలము గోదావరి ఆ
అలాగే వరంగల్లోని భద్రకాళి టెంపుల్ గుడ పోయామండి.
భద్రకాళి టెంపుల్ గుడ ఎళ్లారా?
ఆ అండి
అవునా ఉమ్ కే బోటింగ్కి ఎళ్లిర్రా అండి అక్కడ? మేము వెళ్ళినాము అండి మార్చ్ లో ఎళ్ళినం
ఎక్కడికెక్కడికి ఏళ్లారూ?
భద్రాచలం ఎళ్ళాము, ఫస్ట్ రామప్ప వెళ్ళాము మళ్ళీ ఇంకా లక్నవరము ఎల్లాము. ఆ భోగత ఆ బాగున్నయండి అప్పుడు మేము ఎళ్ళింది సమ్మర్ లో కదా అంత వాటర్ లేవండి భోగత జలపాతంలో వాటర్ అన్ని ఇంకిపోయినయ్
ఊ
ఎక్కువ వాటర్ ఫాల్స్ లేవు వాటర్ ఫాల్ ఏ లేదు అక్కడ
ఊ
ఊ మళ్ళీ మేడారం వెళ్ళినాం అండి ఆ తర్వాత లాస్ట్ కు భద్రాచలము పాపికొం పాపికొండలు పర్ణశాల వెళ్ళామండి ఊ ఇంకా అంటే మీరు
ఉందా అండి
ఆ పాప బావుందండి స్కూల్ కెళ్ళింది ఆ అవునం
బా చదువుతుందా
ఆ బానే చదువుతుందండి
స స్
ట్యూషన్ పెట్టియ్యాలండి ఇం ఓం వర్క్ రాయట్లేదు ఈగ ఈ వీక్ లో వేస్తాం ట్యూషన్లో ఊ ఇగ ఇంట్లో ఉంటే భయపడుతలేదు ఇగ ఆడుతుంది ఇం ఇంగా ఎల్లాల ట్యూషన్ లో జాయిన్ జెయ్యాలండి ఈ మధ్యలో ఎక్కువ ఇంక ఎక్కడికెళ్ళినం ఈ మధ్యలో మేమైతే ఇంకా వేములకొండ గుట్టకెళ్ళినం అండి
ఆ
ఊ
కొంచెం గట్టిగా మాట్లాడవా వినపడట్లేదు
ఆ హలో
హలో
ఆ విన్పిస్తుందా ఆండి వాయిస్ ఉమ్ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్
మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళారా
ఆ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళామండి ఎళ్తుంటాం అప్పుడప్పుడు
ఊ
ఊహూ
ఎలా ఉన్నారు బావున్నారా
ఆ బావున్నారండి మీరు ఈ మధ్యన ఎళ్ళిర్రా అండి మీ అమ్మ వాళ్ళింటి ఈ సమ్మర్ హాలిడేస్ లో సమ్మర్ హాలిడేస్ లో ఎళ్లారా అండి మీ అమ్మ వాళ్ళింటికి
వెళ్ళామండి
ఊహూ చూత్తాంది హా ఇంకా పచ్చళ్ళు పెట్టారా అండి? మ్యాంగో పికిీలు.
పెట్టామండి. మామిడి కాయ పికిల్.
మ్ హ్మ్ హు
మ్
మేం పెట్టల్లేదండీ ఈసారి.
అయ్యో మీ పాపకు కావాలి కదా? పెట్టలేదు.
ఆ పెట్టలేదండి ఇక చింతకాయ పచ్చడి ఉంది ఇక పెట్ట పెట్టలే మామిడికాయ పచ్చడి.
మ్ హ్ హూ
ఇగ మా అత్తమ్మ పెడితే. అమ్మనే పంపించిందండి. మ్
శృతి గారు బాగున్నారా?
ఆ బాగున్నారండి.
మీ పాప ఆడుకుంటుందా అండి ఇవాళ పా పిల్లలతో
ఆ ఆడుతుందండి ష్ అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతున్నారండి. ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఇక్కడ నుండి
అవునా
మ్ అవునండి హయత్ నగర్ లో ఉంటారంట వాళ్ళు.
ఆహా!
చౌటుప్పలకి ఆఫీస్ ఉంటందని. హయాత్ నగర్ లో ఉంటారంట అండి వాళ్ళు.
ఆహా! ఆలనా
మ్ ఇంక ఈ నెక్స్ట్ వీక్ వెళ్తారేమో అండి ఇగ వాళ్ళు.
ఓహో
మ్
వాళ్ళ హస్బెండ్ వచ్చారా?
ఆ వచ్చారండి.
మ్
అందరూ వెళ్తారు ఇక
ట్రాన్స్ఫర్ అయ్యిందా వాళ్ల హస్బెండ్ కి.
అవునండి నిన్న మొన్ననే తెలిసిందట ఆ విషయం.
మ్
మొన్ననే చెప్పారండి ఆ విషయం నాకు వాళ్ళు.
మ్ హూ
మ్ ఊహు ఇంకాండీ
మీ అమ్మగారు అప్పలు చేపిస్తా అన్నారు. చేశారా?
లేదండి చెయలేదు. చేయించాలండి.
ఇంకా చేయించలేదా? అనుకుట్
ఏం లేదండి చేయించలేదు. మ్ ఇంగ తను చేయకపోతే ఇంక నేనే చేసుకుందాం అని చూస్తున్నానండి.
మీ పాపకి ఏం పెడతారు స్నాక్స్ లో మరి
ఎక్కువ ఫ్రూట్సే పెడతా అండి ఫ్రూట్స్ ఇంకా ఏమైనా ఉంటే పెడతా ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే
అలానా
హ్మ్
తింటారా
ఆ తింటాదండి
ఊహూ
హ్మ్ మీరు చేసారా అండి ఆ మంచినే వెళ్తుందండి తింటారా అండి మీ అది చేశారా అండి మీరు పిండివంటలు సమ్మర్ హాలిడేస్ లో
హ్మ్
తీశారా ఊహూ
హ్మ్
ఇంకా ఇక్కడ మా మా ఊర్లో దేవి వెంకటేశ్వర టెంపుల్ లో కళ్యాణం అయిందండి పోయిన వీక్ లో ఆ అవునండి చాలా మంది వచ్చారండి ఆ చాలా బాగా జరిగిందండి అందరు వచ్చారు ఫోర్ డేస్ అండి
హ్మ్ ఆళ్ళు లోన్ చేసారా ఆహా
ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అండి
హ్మ్
థర్టీన్ ట్వంటీ నైన్త్ థర్టీ నుంచి స్టార్ట్ అయిందండి ఇంక వరసగా పోయేది జరిగినండి చే ఒక రోజేమో ఇంకా ధ్వజారోహణము ద్వార పూజ అవి జరిగాయండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హోమం జరిగింది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి కళ్యాణం అండి మళ్ళీ ఫోర్త్ రోజు వచ్చేసి చిత్ర స్నానం జరిగిందండి నవగ్రహ పూజ చిత్రస్నానం జరిగిందండి
ఊహూ తె
చాలా బాగా జరుగుతుందండి
చుట్టాలు ఏమైనా వచ్చారా
చుట్టాలు అంటే ఎవ్వరు రాలేదండి మా సిస్టర్ వచ్చిందండి మా అమ్మ మా నా డాడ్ డి మేము మా సిస్టర్ వచ్చింది అంతే అండి హ్మ్
అలానా
అవునండి
హ్మ్
ఓ
మీరు రీసెంట్గా ఎక్కడికయినా వెళ్ళారా
ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా రీసెంట్ గా అంటే వేముళకొండ గుట్టకి వెళ్ళినాము మొన్న సండే రోజు
ఆ ఆహ
ఇక్కడ ఫంక్షన్ అయిందండి దావత్ లాగా అయింది అక్కడికి వెళ్ళోచ్చామండి నైట్ బియ్యం వండిరు రండి ఒడి బియ్యం పోసుకుంటారు కదా అవి వండి రండి అవునండి ఉం
హు హామ్
ఓకే అండి ఆ అవునండి చాలా మంది వచ్చారు ఫిఫ్టీ నంబర్స్
ఉమ్
హు హామ్ ఓకే అండి మరి బాయ్ అండి ఉం
హలో
ఆ ఓకే అండి బాయ్
సరేనండి